నస్క
నమస్కారం అండి ఏం చేస్తున్నారండి
మేము మంచిగా భోజనం భుజించి మా బట్టలు అన్ని బాగా ఉతికేసీ దన్న నారేసి మా రూమ్ కి వచ్చి సేదు తీరుతున్నామండీ
అవునా అండీ మంచి సెదెతు మేము మీకు కథ చెప్తామని వెతుక్తూ ఉన్నామండి కానీ కథల్ రాట్లేదు ష్
మీ కథలు కథలు మీ కథలను కథల్ కథల్గా చెప్ కట్నారుగదండీ మీ కథ చెప్పచ్చు కదండీ
అవునా అండి చెప్తానండి అనగనగా ఒక్ కుర్రోడ్ అండి
కుర్రోడేనా అండి
హ్మ్ ముసలోడ్ అండి
ఆ ఇది కరెక్ట్ చెప్పండి ఒ అనగ అనగా ఒక ముసలోడు
మసలోడికి ఒకన్న ఉన్నాడు
మ్ కానీ ముసలోడు కొంచెం మహానుబావుడు అంట కదండి
కాదండి
లేదండి బాబు ఆ ముసలోడు గురించి మీకు తెలిదా అది ముసలోడు మహానుబావుడండోయ్
అవు
మ్
ముసలోడిక్ ముసలోడిక్ ఒక ఫ్రెండ్ ఉందండి స్నేహితురాలు
లేదండి బాబు
కుర్తునే ఉంటదండి అవ ఆహా ముసలోడికి ముస అవ్వ ఒకటి ఉంటది
కొడతదండి బాబు
ఆ ముసల్ది అంతే అండి ఎప్పుడు కుటూ కుడతనే ఉంటదండి
అయ్యో బాబోయ్ మీరు ఎన్నెన్ని మిష్ తప్పులు చేస్తున్నారని కొడుతుందేమో ఏమోనండి
ఏం లేదండీ ఆ ముసలోడు ఒక రోజు వాళ్ళ స్నేహితుల్తొ కలిసి బయట వ ఉన్నాడండి త ప అడిగాడండి ఒక రోజు ఒచ్చీ ఆ రోజు అవీ ప రాలేకపోయిందండి ఒక నాల్ రోజు రాలేక్ ఐదో రోజు వసా వచ్చి వస్తా అనిందండి సరే అని పోతా అని పోయామండి నేను ముసలోడు ఒక బండి ఎత్తుకున్నాడు వాళ్ళ స్నేహితులు ఒక బండి ఎక్కారండి నేను నా బండ్లోనే పోవాలని సొగమిక్ నా బండి సొగమిక్ అ చా ముసలోడు బండి సగమేక్కి ఆ నేను ఆ బండి ఎక్తే మన్నెతే కొట్టిందండి ఆ పక్క ముస్ సుల్ అ అ అవ్వ ఒక స్నేహితులో ఎవరో కూడా కొడుతున్నారండి ఇట్లా అందుకని ముస్ లోడు కొంచెం అటు లాగడండి
ముసలాడు కి అతెక్కు బా ఓ అతి నా ముూసలోడండి సామి
మ్ ఈ ముసల్దేమో కోడ్తానే ఉనిందండి దానికని
లేపోకుంటాన్నమ్మ్ మాములు కొట్టకూదండి బాబు తిప్పించి తిప్పించి కొట్టాలి ముసల్ది దిని తక్కువది కదండి అది ముసల్దని ప్లేసులో నేనుడింటె వేసేతుంటండి బాబు
మ్ మీరు మాట్లాడడుతు మాట్లాడుడు మాట్లాడండి ఇట్ల అంటన మాట్లాడొద్దు
మ్
మ్ మళ్ళీ ఈ ముసలోడు ముసలా అవ్వ పుతా ఉంటే అ బండి కొంచెం ఒకే స్పీడ్ లో పోవాలి కొంచెం అలా ఇలా అయినా ఊ ఊగిపోతంది అందుకని ముసలోడ్కి స్పీడ్ లో పోతండి గుంటల్ తప్ పిస్తా అలా ఇలా పూతా ఉన్నాడు కానీ ఈ ముసలికి ముసల్ దానికి ప్లేస్ సరిపోలే
మ్
అవ్వ ఏమంటది ఊరికే ముసలోన్ని కొడుతానే ఉనిందండి ఊరికుర్కే
మ్
కొంత దూరం అల పొయ్యారు అలా తిరుకు వచ్చారు అక్కడ ఎయిర్పోర్ట్ అనే ఉండిందండి ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్లు చూసింది మళ్ళ రి టన్ ఓచ్చేటప్పుడు ఆ ఇక్కడ మేము ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చూసామండి అబ్బాయి ముందర స్రగులైతంటే అమ్మాయి వెనకాలలా ఆడుకుంటా ఉంటది అలా ఆడుకుంటా ఉనిందండి ఆ ముసల్ ల్దీ ముసలోడేనకాలా
తప్పులేదండి బాబు ముసల్ నా కొడుకు మహా ముసలోడే గాని మహాన్బావుడండి
మ్ ఏం చేసిందండి అవని నికేమన్న తెలుసా
లేదండి బాబా నాకు తెలియదు
మ్ అలా వచ్చి రూమ్కి వచ్చి పడుకునేయి ముస్లాం ముస్లామే కడికి పో వాళ్ళింటికెళ్ళి ముసలోడు ముసలోడింటికేళ్లడండి అంతే అండి
ముసలోడే గాని మహాను బావుడండి బాబు ఆయన నేను కూడా చూసానండి నేను ముసలోడి గురించి చెప్తానండి అనగనాగా ఓ ముసలోడు
ఆ
సలోడికి ఏంటంటే
అ
వాళ్ళ భార్య ఆయన ముసలామే మీద తప్ప అందరి మీద ఇష్టమేనండి బాబు అన్ దరు చెప్పింది చేస్తడండి అందరికి పోతా అందరి దగ్గరికి పోతాడండి ఏమనంటే ఏమనంటే నే నేను నాకన్నా మంచి మొగుడు రాడం రాడే నీకు అంటాడండి వాళ్ళ ఆవిడ్ని అస్సల
న అవునా అండి
ఎంటండి కోడి పెట్టే గుడ్డుకె కదండి
టి ఆ గు అవ్వ గుడ్డు పెడతదండి నాకు తెలీదండి అ
ఆ చూడండి ఈ బా అది భరించేవాళ్ళకి తెలుస్తది కానీ చేసేవాళ్ళు తెలుస్తదండి ఆలోం తెలుస్త చెప్పండి నిజమే కద
ఏం లేదు అండి చెప్పండి
మీరే చెప్పాలండి ఇలా అయితుదండి ముస్లోడుతో ఎక్కువ ముస లేదు నిన్న ఎంతో అందగాడండి
అవునా అండి
ఇంకోటి ఏంటంటే అండి ముసలోడికి మరి అసలు చాదస్తం బాగా ఎక్కువ వైపోయిందండి ఈ మధ్యకాలం మరిని
ముస్లోడు కదండి ఆ మాత్రం ఉంటాదండి
తగ చిత్రంగా ర్చోడండివో
ఓ
తాతగారంటే తాతగారు గారు కాదండి అదేంది అదేంటో అండి మా తాతగారి అవ్వ గారికి అవ్వగానిది ఇంట్రెస్ట్ ఉండదు దాని తాత ద ఎక్కువ మక్కువ ఉంటదండి
సరే కదండి మీ స్నే మీ స్నేహితురాలతో ఓ మా మీ స్నేహితురాలు మాట్లాడతార అని చెప్పారా
మా స్నేహితురాలు మేము చాలా పని మీద ఉన్నప్పుడే మాట్లాడుతామంటారండి బాబు
మేము మీ స్నేహితురాలికి చెప్పామండి మాట్లాడతాము ఫస్ట్ వాళ్ళు మాట్లాడతామన్నారండి అప్పుడు ఇంకో మా ఇంకో మా స్నేహితురాలు పని చెప్తే పని చేస్తా ఉన్నామండి అందుకని మాట్లాడలేదండి మళ్ళా మేము మాట్లాడాలని ఫోన్ చేసి తే వాళ్ళు పన్లో ఉన్నారని చెప్పారండి
ఎవరండి
మీ స్నేహితురాలండి
వారు ఒక పెద్ద దొంగవారండి వారిని మీరు నమ్మిత్తే మీరు పని అంతే అండి బాబు
మ్ అవునండి
ఆ
మ్ చెప్పండి మీ స్నేహితురాలకి మేము ఒకటి చె చెప్పామండి మీ మేము కూడా మాడ పనుల కోసం మొస్తాము మీ ఊరికి అని చెప్పామండి
మరి అన్న
వచ్చుండొచ్చు కదా అన్నారండి నేను చెప్పాను మీరు పిల్లవకుంటే ఎలా వచ్చెను మీ ఊరికని చెప్పానండి
వారిని నమ్మకండి వారిని అంత అంత భిన్న నమ్మక కండి మీరు
నేను నమ్మదలుచుకోవట్లేదండి వాళ్ళని మేము ఎవరిని అంత ఈజీగా నమ్మమండి
మనుషులు గదండి
ఆహా ఒస్ చెప్పండి
ఊ మీరే చెప్పాలండి
ఊ
మీకు చారీ గారి స్టోరీ చెప్పాలండి.
తలనొప్పం రాత్రి అండీ
మీరూ హలో మీరూ చారి గారి స్టొ స్టోరీ అన్నారు. చారీ గారు స్టోరీ చెప్పండి. ఇందాక చారీ గారు స్టోరీ అన్నారు మళ్ళ మర్చి ప్తారా అండి
అదిగా మళ్ళీ చెప్తాను. రాత్రి నా పంటికీ మందు రాసుకున్నా అండి పళ్ళు పుచ్చిపోయ యి అంటే అది నాలుక్కి తగిలి మంటా అండి.
ఒకే
మాకు ఈ మధ్య నిద్ర సరిపోవట్లేదండి ఈ ఈ అయిపోయిన్ తర్వాతా ఈ మనం మాట్లాడుకునేది పడుకోవాలనుకుంటున్నానండి. అవు
అవునా అండ్
అవును ఏమో అండి తల్లనొప్పిగుంది.
మీకు తల ఉందా అండి అసల్
అవునండి ఇంకో ఇది అయిపోయిన్ తర్వాత ఇంకో రెండు సార్లు మాట్లాడీ నిద్రపోతాం అనుకుంటున్నానండి.
సదా మీ శేవలో. సదా మీ సేవలో.
శివమణి గారా
అవునండి హా
శివుడిగ శివుడి ఒక సేవలోనా. ఊ
మీరు మీరు మీ బా మీ పదజాలమును సరిచేసుకొనుము
ఆ మర్చిపోయామండి మీ సరి చేసుకున్నం.
ఆ శివుడూ ఈరోజు సోమవారం కదండి. సో శివుడు గుడికి వెళ్ళాల అండి.
నేన్ శివుడుగుడికి ఎళ్ళాలనే చెప్తున్నా అండి
ఎళ్దామండి
ఊ
ఉ ఓకే అం డీ మీరు మీరు చాలా మంచి వారు లెక్కా ఉన్నారు అని చెప్తే ఎవరు నమ్మకండి. ఎందుకంటే మీరు మంచి వారు కాదూ
ఓ నాక్ తెలుసండీ మనం చెడ్డవారను కొని మంచిగా ఉండం మంచివారనుకొని చెడ్డగా ఉండం కంటే. చెడ్డవారని పేరుతో మంచిగా ఉం చాలా మంచిదండి.
వచ్చారా అండి పెద్ద తమ్ముడు గారు.
పెద్ద తమ్ముడు గారూ బయట ఎళ్ళిన వారు వచ్చారండి.
ఊ
ఇంతకు ముందు ఉన్న తమ్ముడు వచ్చాడండి బయట వెళ్ళిన తమ్ముడు ఇం ఇంకా రాలేదండి ఉన్నాడంట
అండి వారి పనులు చేష్టలు వారిని ఎల కాపాడుకోవాలండి
అతను గృహం యొక్క అమౌంట్ చెల్లి చెల్లించాల్సి ఉందండి
ఆ
అది ఇవ్వాలని కోరుతున్నారంట ముగ్రం యొక్క తెలిదండి మేము చెప్పాము అన్నారండి తెలియదండి మాట్లాతన్నాండి
గృహం ఓనరు గారు ఒప్పుకుంటార అండి ఇలా చేస్తే
తెలిదు సరే అండి మ మీకు ధన్యవాదాలు చేసుకుంటన్నాను కృతఙ్ఞతలు ఒకే అండి
ఆ ఓకే అండి